హలో
నాని బాగున్నావా
ఆ బాగున్న వదిన బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదు వదిన
అమ్మ వాళ్ళు అందరు బాగున్నారా
ఆ ఆ బాగున్నారు వదిన
ఉహు విమ్ పిల్లలు గీట్లా అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారు వదిన
ఏం చేస్తున్నావు మరి ఏం లేదు నాని అంటే మా పెద్దమ్ పో వాళ్ళంటి దగ్గర ఫెస్ ఫెస్టివల్ ఉంది వెళ్దామని చూస్తున్నాం అంటే మా రెండో పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంది కదా అక్కడకి వెళ్దామని చూస్తున్నాం
అవునా వదిన
ఉ ఆ అందరు వెళ్తున్నాము నేను అన్నా అంటే మనకే ఇన్వైట్ చేశారు సో నేను అన్న ఇద్దరమే వెళ్తున్నాం మిగతా వాళ్ళు ఎవరు రాట్లేరు
పన్నా
అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు
ఏం లేదు వదినా టీవీ పెట్టారు సేమ్ మూవీ చూస్తుళ్ళు పిల్లలు ఆడుకుంటారు
ఓకే ఓకే ఎండకయితే బయటికి రాకండి ఎండ ఎట్లుంది తెలుసా దారుణంగా కుడుతుంది
అవును వదినా ఎండ బాగుంది
హ్మ్ ఎక్కువసేపు ఎండలో తిరక్ అండి పిల్లల్ని కూడా బయటికి రానివ్వకండి
ఉం ఎక్కడ ఉన్నారు వాళ్ళు
ఇప్పుడైతే ఇంటి దగ్గరే ఉన్నాం నాని రెడీ అవి పోయి చూద్దాం అనుకుంటున్నాం ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కెళ్దామని చూస్తున్నాం ఇక
ఈ రోజు నుండేనా పండగ
ఆ ఈ రోజే ఇగ రేపు అంటే నైట్ ఒకవేళ లేట్ నైట్ అయితేనేమో అక్కడే ఉంటాం ఇక లేక పోతే రేపు మార్నింగ్ వద్దామని చూస్తున్నాం ఇంటి దగ్గరికి
అవునా వదిన ఎలా వెళ్తున్నారు బ బండి మీదనా
ఆ బైక్ తీసుకునే వెళ్తాం నాని ఎందుకంటే ఎండకి ఇక మనకి స్టే ఇజ్ దూరం ఉంటది కదా అక్కడ దాకా నడిచి మళ్ళీ అటు వెళ్ళాలంటే చాలా కస్ ఇష్టం కదా సో అందుకనే బైక్ తీసుకుని వెళ్దామని చూస్తున్నాం
అవును మళ్ళా ఎండలో నడవాలంటే మళ్ళా
ఉ అవును అదే కదా ఈ ఎండలో ఎంత మీరు కూడా బయటికి వెళ్ళకండి అసలు బాడీ డిహైడ్రేట్ అయిపోతుందంట చాలా వరకు నేను ఉన్నా బయట
ఉం అవును ఒకే వదిన అక్క వెళ్తా అంటుంది ఇప్పుడు బావ ఫోన్ చేసి రమ్మండు
మరి ఇంత ఇంత ఎండకి ఎందుకు అవసరం మేము ఉంది ఈవినింగ్ టైమ్ లో వెళ్తే బాగుంటది కదా
ఈవినింగ్ మళ్ళా అట నుండి అక్కడికి బావా వాళ్ళ ఊరికి దొరకవు వదిన
బస్సస్ అవైలబుల్ గా ఉండవా
ఉండదు ఆటోలు ఉంటాయి కానీ ఏ టైంకి ఉండేటయి తెలీదు
అట్లా అయితే అన్నయ్య వచ్చి బైక్ మీద తీసుకెళ్తాడు కదా అంటే బస్ స్టాప్ దగ్గర ఉంటే
ఆ అవును కానీ బావా డ్యూటీ డ్యుటిలో ఉంటే ఇబ్బంది అవుద్దని
అది కూడా వాస్తవ మేలే గానీ మరి ఇంత ఎండలో కూడా
వెళ్ వెళ్తా అంటుంది నిన్ననే వెళ్తా అంది వెళ్ళలేదు
అదే కానీ మరి ఎండలో చాలా ఇబ్బంది అయితది కదా నానీ ఎంత గోరంగా కొడుతుంది కళ్ళు బయట బయటికి చూస్తేనే మెరిసిపోతానాయి తెలుసా దారుణంగా ఉంది ఎండ
అవును చాలా డిగ్రీస్ పడుతుంది బా బాగుంది ఎండ
ఆ ఎందు కైనా మంచిది సేఫ్టీ కి ఆ వాటర్ బాటిల్ ఇట్లా లేదా ఆ లే లెమన్ జూస్ లాంటివి ఉంటాయి కదా అవి ఇంక బాటిల్ కలిపేసి బ్యాగ్ లో పెట్టేసియండి పోయేటప్పు అప్పుడు తీసుకోని తాగమని చెప్పండి
ఆ ఓకే వదినా ఫ్రూట్స్ ఇట్లా కూల్ డ్రింక్స్ ఏమైనా తే చ్చుకుంటే ఎండకి
ఉం అవును అది కూడా వాస్తవమే వాటర్ మిలన్ గట్లే మన్నా తీసుకోండి ఏవైనా వచ్చినా కూడా వాటర్ మిలన్స్ అంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఇట్లా అవన్నీ తీసుకొని పెట్టుకో డి సేఫ్టీ
ఆ ఓకే వదిన
అన్నయ్య వాళ్ళు ఏం చేస్తు ఉం ఏం లేదు నువ్వు నాన్న ఇంక ర రెడీ అయి పోదాంమని చూస్తున్నాం పిల్లలు ఆడుకుంటున్నారా మంచిగా
ఆడుకుంటున్నారు వదిన
వామ్మో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ లేకుండా బానే ఉంటున్నట్టున్నారు కదా
ఉంటారుదలవదు
ఎందుకు మీ అన్నది పోయిరని మరి మీ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని మీరు తీసుకొచ్చుకున్నారు
ఇంటి దగ్గరే ఉన్నరు మేమే చూడాలని తీసుకొనోచ్చం ఇన్ని రోజులు హాస్టల్లో ఉంటాం మేము పిల్లలని చూడాలిని ఇంటికి తీసుకొచ్చాం
హలో
హలో
హలో
హలో వదిన
ఆ ఏమైంది నాని వాయిస్ బ్రేక్ అయిత న్నట్టుంది
సిగ్నల్ లేనట్టుంది వదిన ఇక్కడ
అవునా మీ అన్నయ పిల్లలు వాళ్ళు మీతో టి బానే ఉంటనట్టురు కదా
ఆ బాగానే ఉంటారు వదిన అళ్లా మమ్మీ డాడీ లేకున్నా బాగుంటారు ఆడుకుంటురు బాగా
నేను కూడా ఒకసారి చూసిన మీ మమ్మీ మీ డాడీ అవ సరం లేదా మీరు మంచిగానే ఉంట ఉంటారు మీ దగ్గర అంటే అవసరం లేదు నాకు మా నానమ్మ మా బాబాయ్ వాళ్ళు అందరూ ఉన్నారు మమ్మల్ని బాగా చూసుకుంటారు అని చెప్తున్నారు వాళ్ళు
అవును వదిన బాగా ఆడుకుంట్రు వాళ్లిగా
గ్రేటేలే బాగా చూసుకోండి బయటికి రానివ్వకండి అ
ఉ ఓకే వదిన ఇంట్లనే ఉంటారు వాళ్ళు టీవీ పెడితే టీవీ చూసుకుంటూ ఉంటారు
అవునా మరి ఎందుకు మీ మమ్మీ వాళ్ళు వంద రోజుల పనికి ఇట్లా ఓ
లేదు వదిన ఇంకా ఇక్కడ స్టార్ట్ కాలేదు
అదేంటి చాలా ఊర్లలో జాన్వరి ఫ్రీ ఫిబ్రవరి వరకే స్టార్ట్ చేస్తే మీ ఊర్లో ఏప్రిల్ వచ్చినా స్టార్ట్ అవ్వట్లేదు
ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు వదిన అంటే ఇన్ రోజులు చేశారు చెట్లు పెట్టడం చెట్లు నాటటం ఇంకా చెరువు తీవడం అవన్నీ స్టార్ట్ చేసి టరు కొంచెం అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఏదైనా కొత్త వర్క్
అవునా మరి ఏదో ఒకటి చేసుకుంటేనే బాగుంటది కదా మరి ఇంట్లో ఖాళీగా ఉండడం మనం కూడా బట్ అయిన ఈ ఎండకి ఏం చేస్తారు నాని
ఉమ్ అవును వదిన మా ర్నింగ్ టైమ్ లవెళ్తారు ఎయిట్ కలా వెళ్ళి లెవెన్ కట్లా వస్తారు ఇంటికి మళ్ళ త్రీ ఫోర్ అవర్స్ ఏసస్తారు
బెటరేలే అంటే కాకపోతే మరీ ఎండ కాక ముందుకే వస్తున్నారు కదా అది బెటర్
ఉ అవును వదిన మార్నింగే ఏళ్తారు
మీరు మీ పక్కనే మీ ఇంటి దగ్గరే తోట లాంటివివి ఉ ఉండే కదా మరి మీకు అందులో పని దొరుకుతది కదా మీరు ఎల్లట్లేర
లేదు వదిన ఇక్కడ ఏం పని జరగట్లేదు అంటే ఇంకొక వన్ మంత్ లో అలా స్టార్ట్ అవుద్ది
అయిన ఈ ఎండకు బయటికి వెళ్ళ కుండడమే బెటర్లేనని ఎంత ఎండగొడుతంది అసలు నార్మల్గా ఉందా నాకైతే అసలు బయటకి చూస్తేనే భయం వేస్తుంది తెలుసా నా అమ్మో నేను అసలు తట్టుకోలేను ఈ ఎండకైతే అ
అవునదిన బాగా వస్తుంది ఎండ బాగోడుతుంది బయటి కేళ్దామన్నా భయం అయితుంది ఎండకేమన్నా ఆవుద్దాని
అవున్లె మేము కూడా ఈ రెండు రోజుల్లో మీ ఇంటి దగ్గర కుద్దామని చూస్తున్నాం
వీలు చూసుకొని రండి
అదే నేను కూడా ఇగ వద్దాం అనుకుంటున్నా గానీ అక్కకి నేను ఒక అంటే మనం మార్నింగ్ ఒక టాపిక్ డిస్కరేజ్ చేసుకున్నాం చూడు ఫోన్ చేసినప్పుడు నేను దాని గురించి చెప్పావా ఎక్స్ప్లెయిన్ చేసావా
చెప్పా వదిన
ఆ దాంట్లో ఆ అంటే ఇప్పుడు నేను ఒక యాప్ గురించి చెప్పిన చూడు నీకు
ఆ చెప్పరు వదిన
గురించి చెప్పి అక్కకి ఇన్స్టాల్ చేసుకోమని చెప్పినవ మరి
ఆ చెప్పిన వదిన చేసుకున్నది ఇంత ముందు యాప్ వాడింది అక్క అంటే ఇప్పుడు అప్డేట్ చేస్తే వస్ వస్తుదని
అవునా బెటర్ గాని ప్రాఫిట్ ప్రాఫిట్ వచ్చిందంట నైన్త్
ఇంత ముందు టూ టాపిక్స్ ఏమో కంప్లీట్ చేసింది వదిన
ఓ షట్ ఇంకా టూ టాప్క్ టూ అవి చాలా ప్రాఫిట్ ఉంటది నాని నేను దీంట్లో నేను నార్మల్ గా బయటికి వెళ్ళాను కదా ఈ ఇంట్లోనే ఏదో వర్క్ చేసు మా ఫ్రెండ్స్ సజెషన్స్ వల కొంచెం అమౌంట్ పని చేసుకోగలి నా తెలుసా
అవునద యాప్ ద్వారా చేసుకోవచ్చు
ఆ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని చెప్పమని పోయావా
ఆ యాప్ ఉంది వదిన అది అప్డేట్ చేస్తే న్యూ ప్రాజెక్ట్ వస్తుంది కావచ్చు
అ
కొత్త ప్రాజెక్ట్ చూస్తే చేయొచ్చు ఏం లేదు అదిిన కా టీవీ చూస్తు
ఎప్పుడైనా వీలు చూసుకొని రావచ్చు కదా నాని సమ్మరే కదా ఎట్లా అవున మొన్న ఎగ్జామ్స్ ఎట్లా రాసినవు నేను అడగడం మచి
బానే రాసినవదిన మంచిగా మధ్యలో హాలిడేస్ వచ్చే వారికి బాగా ప్రిపేర్ అయ్యి రాసాం మనిషి
ఆ మంచి పని చేసావు్
పేపర్ కూడా మంచిగా ఫ్రీ వచ్చి మంచిగా రాసేటట్టు త్రీ అవర్స్ గ్యాప్ లేకుండా రాసం ఈజీ వచ్చింది
వా్ బెటర్ ఈజీగా ఈజీ వస్తాయి ఈజీగా అంటే ఇప్పుడు పాస్ అవుతావా
ఆ అవును వదిన బానే రాసు
హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ రీచ్ అవుతగా